బాన్నారా ఆ బాన్న మనుజ ఆ ఓకే జాబ్ వస్తే డబ్బులు ఎయ్యాలా ఏమక్క తిన్నారా ఆ తిన్నాం. అక్క పక్కన డిస్టబెన్స్ లేకుండా చూసుకోండి అక్క మీరు అ ఓకే హలో ఏమక్క ఏవన్నా టెంపుల్ కి వెళ్ళారా లేదు ఎమక్క వంట చేయడానికి వచ్చా మీకు బాగా అ వచ్చు. రోజు చేసుకునే వంటలే జాబ్ వస్తే డబ్బులేందో ఆ ఔ లేదు లేదు క హలో మె ని కత కదు ఏర హలో ఆ వినిపిస్తంది ఆ వినిపిస్తుంది
అదే సిస్టర్ నిన్న ఏమన్నా గేమ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తారా మీ ఊర్లో
లేదు లేదు
ఈడ ఫెస్టివల్ జరిగింది కదా
జరిగింది కానీ ఏం కండక్ట్ చేయలేదు.
అవునా ఏమన్న టెంపుల్స్ కెల్లారా అక్క నిన్న
లేదు
రేపు ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయక్క ఎక్కడికైనా వెళ్తున్నారా?
లేదు
ఏమక్క అన్ని దాంట్లకి లేర్లేదని చెప్తున్నారు కొంచెం బాగా మాట్లాడచ్చు కదా.
బానే మాట్లాడుకున్నాం తెలుగులోనే
ఏదన్నా వంట గురించి చెప్పడంక మాకి రేపు బిర్యానీ చేయలా కదా, ఫెస్టివల్ కదా రంజాను. ఇలా బిర్యానీ గురించి నేర్చుకోమనుకుంటన్నార ఏమన్నా తెద చెప్తారా కొంచెం
బిర్యానీ రాదు. ఆ ఆ నిమనసు అదే లే మర్ర సొచ్చు
ఎట్ల చేస్తారక్క కొంచెం చెప్తారా మేం ట్రై చేస్తాం
ఆ
ఎలా చేస్తారో కొంచెం చెప్తారా మాకీ
ఆయిల్లో ఏసి చేసాం
అలా కాదక్క కొంచెం మొత్తం ప్రాసెస్ చెప్పండక్క
ఫస్ట్ ఆయిల్ ఏసి తర్వాత ఆనియన్స్ సాల్ట్ పసుపు మిర్చి
నిమ్ అక్క రైక్స ఎయవా దాంట్లకీ
రైస్ లాస్ట్ లొ ఏస్తం పోపు దినుసుల్ అన్నీ బాగాయినాక ఏస్తాం
మ్ అంటె ఏ కలర్ ఉంటుందక్క లెమెన్ రైస్
ఎల్లో కలర్లొ
మ్ హ్ మాసైడ్ ఇక్కడ పులిహోరంటార్ అక్క దాన్ని
ఓకే
మీర్ చట్నీల్ ఏమని పిలుస్తార్అక్క
చట్నీ చట్నీ ననే పిలుస్తాం
మాక్ గిట్ సైడడ పచ్చడ అని పిలుస్తార్ అక్క అందుకె అడుదనా
ఓకే ఓకే
వగా సోరకాయ పచ్చడి బీరకాయ పచ్చడీ ఇంకా అరట్ పచ్చడి ఏవో కొత్త కొత్తగానిపిస్తున్నార్ అక్క మాకిగా నిన్న ఫిట్ హాస్పటల్ లో ఏందో అక్క ఈ గ్యాస్ అన్ని దరిద్రంగ ఉందక్క్ ఫుడ్ ఇక్కడ్ తిన్లేక్పోతన్నం మీకేం అక్క బానే ఉందా ఫుడ్
మాక్ బానే ఉంటది ఇంటి దగ్గరే గదా
అవునా మీరే బెస్ట్ అక్క బా తింటున్నారు
ఆ
అక్క సౌండ్ రాకుండా చూసుకోండి అక్క కొంచెం
ఆహ్ ఓకె
మ్
హలో
వర్షం ఒస్సుందా అక్క అక్కడ హలో
వర్షం రావట్లేదు
ఇదే మీన్ మొన్న మీవూర్లో వర్షం పడిందంట వడగండ్ల వర్షం బడిందంట నిజమేనా
ఔనూ
మ్ హ్ అదె నిన్న న్యూస్కోచింద్గా
మ్
ఇంకేమక్క బాగున్నరా
ఆహ్ బాగున్నాం మీరు బాగున్నారా
అక్క ఎవరో ఫోన్ చేస్తున్నారు కట్ చేయ్మని చెప్పండి అక్క కొంచెం
ఆ ఓకె
డిస్టబెన్స్ చేయొద్దని చెప్పండక్క
ఆహ్ ఓకే
ఊ మ్ ఇంకేమక్క అంత బాగున్నారా ఇంట్లో అంత బాగున్నారా ఇం ట్లో హలో
ఆ అంతా బాగున్నారు ఆ చెప్పండి
అంతా బాగున్నారా ఇంట్లో
అందరు బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నానమండి ఏం చేసుకున్నారు నిన్న ఫెస్టివల్ అంటకదా
స్వీటు రైసు సాంబార్
ఊ మ్ ఊ మ్ ఊ మ్
అప్పడాలు మ్ పా
మ్
చికెను మటన్
అవునక్క మీకు లెమన్ రైస్ అంటే బాగా ఇష్టం కదా మరి చేసుకున్నారా
చేసికం చేసుకున్నాం అక్క మా ఊర్లో ఈరోజు ఫెస్టివల్ జరిగిందక్క దేవున్నీ చేసుకున్నాం
అక్క ఎవరక్క పక్కనా
హలో
హలో వినపడుసిందక్క
ఆ వినిపిస్తుంది
ఊ మ్
మీరేం చేసుకోలేదా ఫెస్టివల్
మాకేం ఫెస్టివల్ లేదక్క మాకు స్వీట్ లేదు పాడులేదు ఏం లేదు ఫెస్టివల్ అయిన కూడా నిన్న
ఆ
ఫెస్టివల్ లేదు సండే వస్తెనే ఫెస్టివల్ కొంచెం రెస్ట్ ఉంటుంది అంతే ఊ మ్
ఓకే
అవునక్క మీరు చాలన్నర చూసారా
చూష్ణం
ఊ మ్ ఆ ట్యాంక్ బండ చార్మినారు ఇంకా గోల్కొండ అవన్న ఉంటా
అవన్నీ చూడలేదు ఓన్లీ చార్మినారు ట్యాంక్ బండ్ చార్మినార్ మ్ మ్
ఏమక్క తిన్నారా
ఆ తిన్నం మీరు తిన్నారా
మేం తినలేదక్క ఇంకా తినాలి లేట్ అవుతుంది ఈరోజు ఎగ్ చేస్తుంటారు వెల్లి తినాలక్క బాయిల్డ్ ఎగ్
ఇంకా మేము కూడా తినాలి ఇప్పుడు
మీరు తినాలా ఇంకా
మో ఇంకా
ఏం లేదక్క మీ సైడ్ ఏం పంటలు పండిస్తారు
మా సైడ్ వేరుసనగా పత్తి
మ్
మొక్కజొన్న
అందా రైస్ పండియరా మీ సైడు
మా సైడ్ రైస్ పండవు వర్షల్ రావు
అవునా మీకు ఎన్ని ఎకర్స్ ల్యాండ్ ఉంది అక్క
సిక్స్
ఉహు ఉ ఉ అంటే బ్లాక్ సాయలా రెడ్ సాయలా
రెండు
అవునా కొంచ తరకు మీరు పంటలు దాంట్లో
ఆ
ఏం ఏ అంటే ఏర్ క్రాప్స్ ఏస్తారు అందులో
బయటికి ఏం తెలిన్ నోనుకి హలో
అంటే మీకు ల్యాండ్ ఉంది మీకు తెల్ సిస్టర్ మీరు ఏం పొలాం కి వెళ్ళరా
మాటన్ మాడ నీళ్లు గొంతు బోతన్దన్ అమ్మ తల్లి
హలో సిస్టర్ విన్పడిస్తుందా వాయిస్
వినిపిస్తుంది
అంటే మీరు ఏం ల్యాండ్ కు వెళ్లార అంటే పొలానికి వెళ్ళి ఏం పనులు చేయరా
తో అంత ఐడియా లేదు
అవునా ఓకే ఓకే అంటే మీ ఫార్మన్ మీ పా పేరెంట్స్ వెళ్తారు అంతే తా కదా
అవును
ఉ ఇంగా ఫ్రూట్స్ ఏం పండిస్తారు
కొన్ని సీడ్స్ అట్లాంటివి ఏం లేవు
ఆహ అంటే మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం సిస్టర్
ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ అక్క అంటే ఫుడ్ ఐటమ్స్ అవుతున్నా నేను
ఫుడ్ ఐటమ్ లెమన్ రైస్
అంటే చికెన్ మటన్ అవి ఏం ఇష్టం ఉంటదా
అట్లాంటివి ఏమి ఇష్టం ఉండవు
అంటే ఎగ్ రైస్ బిర్యానీ అలా ఉంటాయి కదా హాట్
చికెన్ కబాబ్
ఏం అక్క
చికెన్ కబాబ్
చికెన్ కబాబు అంటే ఫిష్ ప్యాక్ చేయరా
ఆ
ఫిష్ ఫిష్ లైక్ చేయర అంటున్నా
ఇస్ అట్లాంటివి ఏమి లైక్ చేయం
ఉహు వర్షం వస్తుందా అక్క మీ ఊరు సైడ్
నిన్న పడింది ఈ రోజు రాలె అక్క రాలేదు
ఇంటి రిందా వర్షం పడిందా
నిన్న పడింది మొన్న పడింది ఈరోజు పర్లేదు
ఓకే
ఉ
ఇంకేం అక్క అంతా బాగున్నారా ఇంట్లో నువ్వు ఉగాది పచ్చడి చేసుకున్నార అక్క మీరు
ఉగాది పచ్చళ్ళు ఎవరికీ రావు ఇక్కడ చేయానికి
అవునా టెంకాయలన్న బాగ తాగార అక్క టెంకాయలు
ఆ ఆ
టంకాయలు బాగ తాగార అంటున్నా నిన్న
టెంకాయల తాగినం
హ్మ్ సరే అక్క
మ్మ్